హలో
బావున్నావా
హలో ఆ ఏం చేస్తాన్నావు
ఏం లేదు
తినవా
తిన్నా ఇప్పుడే
ఉహుమ్ తిన్నానే చాలాసేపు అయితంది
ఏం కూరా
టమాటా కర్రి
ఆహ
మీది
మాది పల్లీల పచ్చడి
అవునా ఏ త్తండు అన్న
అన్న లేడు పనికి పోయిండు
ఏం పని
ఆ అదేంటి ఫైరింగ్ ఎంద్ స్విచ్ బోర్డ్లు ఉంటాయిగా
హమ్ ఒకదనిమే ఉన్నావా ఇంట్ల
ఉ మా
అవునా
హ
అమ్మ వాళ్ళు ఫోన్ చెత్తారా
చెత్తారు ఇన్సేపు జెసిన్రు నేను ఎత్తలేదు
అవును ఇక్కడే ఉంటారా హై దరాబాద్ లో ఉంటారా
ఇడ్నె ఉంటారు
ఉహు
ఉమ్ పిల్ల ఎం జెత్తంది
చెప్పాలి ఇంకేం చేస్తున్నావు ఏంది వైష్ణవి నైటు నాకు ఎందుకు ఫోన్ చేసింది ఏమో అసలు
ఎవరు
దుండి వైష్ణవి లేద ఇంటర్ అసలు అనుకోకుండా అసలు మెసేజ్ చేయలే ఏం చేయలేదు డైరెక్ట్ వాట్సాప్ కాల్ చేసింది అది
ఆ
ఏంది అసలు ఈమె ఎవర అంటే దాన్ని అంటే వాట్సాప్ లో ఒక రోజు అనుకోకుండా మెసేజ్ అయి పెట్టింది పడితే దాని నెంబర్ ఇక ఫిడ్ చేయలే ఫిడ్ జేయకపోతే ఎవరు ఎన్ టైం లో అనేసి నైట్ ఎయిట్ థర్టీ అట్లా దాట్ టింది ఫోన్ చేసింది ఈ టైమ్ లో ఎవరు వాట్సాప్ కాల్ అనేసి అనుకున్నా అది కట్ అయినాక చూస్ తే వైష్ణవి ఆ ఇది విన పడద ఫోన్ అనేసి మెసేజ్ చేసిన అయితే ఇకా మళ్ళీ ఫోన్ చేసింది మళ్ళీ వాట్సాప్లోనే ఫోన్ చేసి ఏం ఇమైంది అంటే మ్యారేజ్ ఎట్ట జరిగింది పిలువలేదుగా ఏం చెస్తాన్నా అనేసి ఓసి ఊది పెడతా ఉంది కద
ఆహా
ఎక్కుసేపు మాట్లాడిన ఈ ఫోన్ ఏమో ఈన పడట్లేదు
ఆహ
అ
ఎందుక డబ్బులు బడ్డయా
హ్
ఇ ప్ప అడిగినద
ఆ ఆ
డబ్బుల కోసమా
ఆ డబ్బుల కోసమే
పడయా మడ
ఇంకా పల్దే చేలే ఇంకా దాంట్లో ఏడా నాలుగు మూడు ఏమో అయిపోయింది నాలుగేమ అయిపోయినాడు ప అంతే
ఆా
అ
అంటే కాల్స్ మాట్లాడ్డా
ఏమో దేనికైనా ఒకదానికంటే అప్పుడు చాలా వాటికి ఆప్షన్ ఉండే అప్పుడు నేను ఫస్ట్ చేసినప్పుడు ఇప్పుడేమో అట్లా ఆప్షన్ లేదు ఇప్పుడు ఒక యూపిఐ ఒక మనిషికే అవుతా ఉంది అప్పుడేమో మా ఒక్క మా అప్పుడు నా కూడా ఫోన్ పే లేదుగా మా అక్కదే అన్నిటికిీ పెట్టినా అంటే మూడిటికే పెట్టి్ర అంటే వేరే అమ్మాయి అదే మా అక్కది నాది కూడా పెట్టింది నాకు ఫోన్ పే లేదంటే ఇప్పుడు నాకు ఫోన్ పే ఉందిగా ఇప్పుడు నీ పేరు మీద న పెట్టినా నాది ఇప్పు ఇప్పుడు మళ్ళీ ఇంకద ఇంకో ఫోన్ లో పెడదామంట అంటే రావట్లేదు బాబాయ దాంట్లో శాలరీ గిట్ట పడుతుంది అనేసి ఇక ఎందుకులే అనేసి ఇక పెట్టలేదు ఇక చూడు నాది పెడదామంటేనే ఆప్షన్ రావట్లేదు ఇది ఆల్రెడీ ఇది వేరే దానికి కనెక్ట్ అయ్యంది ఒకటే దానికి ఛాన్స్ అనేది చెప్తా ఉంది
ఆఓహ
అ
న వేట ేనాయితే
పటినా నేను ఫస్ట్ అసలు అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ లో కూడా అదే అంటే వేరేది వస్తుందింట వర్క్ అంటే టాస్క్
ఆా
వేరే టాస్క్ వస్తుందింటే అయితే అనే వాళ్ళు ఇది తొందరగా చేయడి ఇది కంప్లీట్ చేస్తే మళ్ళీ వేరేది వస్తుంది అనేసి చెప్తా ఉన్నారు గ్రూప్ లో
కాాదు ఇప్పుడు నాకే వతేా పైసలు పైసలు నాకే పడతాయవే.
ఉమ్ నీ అకౌంట్కే పడతాయి ప్చ్ ఎంత పడుత. అయితే ఏమో అసలు అంటే కొన్ని కాల్స్ కట్ అవుతా ఉన్నాయి.
ఆహ్.
కట్ అవుతా ఉన్నాయి మరి అంటే అవి సిక్స్ మినిట్స్, ఫైవ్ మినిట్స్ అయినా కట్ అవుతా ఉన్నాయి. కొన్ని డిస్ కనెక్టింగ్ అయితాయి లేకపోతే సిగ్నల్ లేకుండా కట్ అవుతా ఉన్నాయి. మరి వాటికి డబ్బులు పట్ట్. ఇగ పడవోతెలీదు మరి అగ నీ పేరు మీద చేసిన దాంట్లో. ఆరేమో చేస్. నా ఫస్ట్. అంటే దీంట్లో చూపెడతా ఉంది. అంటే ప్రాసెసింగ్ లో ఉంది అనేసి అమౌంట్ చూపెడతా ఉంది. సిక్స్ హండ్రెడ్ అనేసి.
ఉమ్ ‌ఉహూ
హలో.
త పాపోటి. తొందరగా ఉమ్.
సింది మేడం పడుకొని.
ఉమ్మ్.
ఉమ్ ఆడతనే. నే ఉంటది ఇగ పండనే. పండదీగ మళ్లి.
ఓకే.
అట్ట పది నిమిషాలు పంటది. నీ ఇక లేసి ఆడుడే ఆడుడు ఇక ఆమె పఅన్నప్పుడు నాకు నిద్ర రాదు నేను పందమ అన్నప్పుడు. అప్పుడు ఆహ్ పాడుకొదిగా.
ఉహామ్
ఉహ్మ్.
అన్నేడు పోతానాడు.
ఎట్లేదు నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినం. మొన్న వచ్చినం పండుగకి పండుగ రోజు. మధ్యాహ్నం వచ్చినం. ఇక్కడే ఉన్నాయి. ఇంకా పోలే ఈరోజు సాయంత్రం వెళ్తాం.
ఉహూ.
ఫోర్కాట్ట. ఎల్లేసి.
అన్న ఇంటికాడే ఉంటాడా అ తిన్న హలో
హలో
వినబట్లేదామే
హ ఎవల్లేరా అ మ్యారేజ్
హలో
ఈ రోజు రంజన్ కదా స్పెషల్ ఏం లేదు పక్కింటి వాళ్ళు ముస్లిం వాళ్ళు సేమ్యలు పెడతానీ కోచ్ చారు
ఆహ తింటుందామా నుంచి కనుములు అన్నావ్
యం
హలో
హలో
హలో
హలో
వినబడట్లేదానే
ఇది వినవడదే చవాలి అసలు ఈ ఫోన్తో గట్టిగా ప్రేస్ చేస్తే గనీ వినవాడట్లే అవ్వో అమ్ములమ్మకి కింద పడేసింది ఫోను ఇనపడట్లే సరిగ్గా ఉ
సుత్తద ఫోను
ఫోన్ చూడదె ఫోను అంటే చెవు కడ పెట్టుకని హలో హలో అంటా ఉంటది
ఉహు
మనం మాట్లాడుతా అంటే చుత్త ఉంటదిగా సుషి ఇగ ఆమ కూడా హల్ల్లో హల్లో అంటా ఉంటది మళ్ళీ విగమామ్ మామయ్య వాళ్ళు మాట్లాడదామని ఫోన్ చేస్తా ఈడు అసలే మాట్లాడేది ఇగ అప్పుడు
అర్ధం అయితదేమో వాళ్ళు ఫోన్ చేసిన్రు మాట్లాడమని చెప్తున్నారు అనేసి ఇగ అప్పుడు మాట్లాడినే మాట్లాడదు తాతయ్యా అనమన్న అనదు ఇక
హ్మ్
వద్దు కింద పడుతాయ్ దా ఇటు దా హలో కిందు లేదా తెల్సా అయకు
ఆ
అమ్మాయి గుడి వేస్తా ఉంది
అవునా నువ్్వవుేది చెప్పినావా
చేస్తా ఉంది అయితే మొన్న గ్రూప్లో పెట్టారు అంటే నేమ్స్ అయిపోయిన వాళ్ళ నేమ్స్ పెట్టండి అనేసి అంటే పెట్టిర్రు పెడితే ఆమె పేరు కూడా పెట్టేసరికిే ఈమే పని చేస్తా ఉంది అనేసి నేను వా టెన్త్ క్లాస్ గ్రూపు పండ ఫోన్ లో దాం అంట నెంబర్ చూసి చేసిన మెసేజ్ చేస్తాను అంటే చేస్తున్నా అనేసి అంటే ఆమెకి కూడా కాల్ చేసిన ఆమాయి కూడా అయిపోలేదంట నాకు కాల్ చేసింది ఈక నిన్న మధ్య జనం ఫోన్ చేసిందంట నా ఫోన్ ఏమో మా తమ్ముడికి ఆడుంది వాడేమో గేమ్స్ ఆడుతా ఉండు ఫోన్లో ఫోన్ లిక్ చేయలే వాడు
ఆహా
అయితే మెసేజ్ేసే రెండు సార్లు ఏమో మూడు సార్లు వాట్సాప్ కాల్ చేసింది నార్మల్ కాల్ చేసింది మా తమ్ముడేమో ఎత్తలే ఇక
ఆ
వాడా ఆడుకుంటా కూకున్నాడు ఇక మళ్ళీేను సాయంత్రం మెసేజ్ చేస్తే రేపు చే లేవ అనే స అన్నలుగా సర్లే అ సార్ నామ మూడు నాలుగుో అంట
ఆహా
అవు నేను మా బాబాయ్ది ఫోన్ ఉంటది ఆ బాబాయ్ి ఫోన్ చేసి మ తమ్ముడి ననే మా తమ్ముడి ననే మాట్లాడుకున్నాం
ఇంగదా చిన్న అటు పోమాకుదా
అంటే ఎన్ని కాల్స్ చేస్తా అంతానా
ఆమ్మ్మయ
ఎ ఎన్ని కలిసి మాట్లాడతే అన్న
ట్వంటంటి
ట్వంటీనా అంటే టూ థౌజండ్గా లాస్ట్ ఆ
కే
వో
ఈ ఈ వీక్ లోపు అన్ని అయిపోవాలి అనేసి పెట్టారు గ్రూప్ లో అందుకనే సట్ అక్కడక్క లేకపోతే చాలరోజులు అయితా ఉంది కాని దీనికి టాస్క్ లు వచ్చి ఈ ఫోన్ వినబడట్లేగా ఎట్లాఅనేసి చేద్దాం అనేసి అనుకుంటే ఆ వేరే ఫోన్ లో సిమ్ఏసి చేస్తే రావట్లేదు ఇగ మళ్ళీ తీసుకుంటందా తీసుకోదా అనేసి బావా కోతులు వచ్చినియే కోతులు
హలో
చెప్ప
నేను మళ్ళీ చేస్తా ఆగు